హలో మేడం బావున్నారండి ఆ గుడ్ ఈవినింగ్ మేడం బాగున్నారా
ఆ బావున్నాం అండి మీరు బావున్నారా
బావున్నాం మేడం ఏం చేస్తళండి
మ్ ఖాళీ అండి ఈరోజే కొంచెం మాకు ఎంటి వర్క్ ఉంటే సిటీకి ఎళ్ళామండి
అవునా మ్ హు
అంటే ఇగా ఏమున్నదండి ఏం లేదు మీరేం చేస్తున్నారండి టీ తాగారా
టీనే తాగుతానమండి ఇప్పుడే
అవునా అండి
టీ పెట్టుకున్నం పిల్లలు నేను టీ తాగుతానమ్ మేడం ఉహు తాగా ఏం చేస్తున్నారు ఇంకా
ఏం లేదండి ఇంకా ఇగ ఇగితే ఇక్కడికి సిటీకి వచ్చాము అంటే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ కావాలినేసి ఇవి తీసుకెళ్ళడానికని వచ్చామండి
అవునా ఎవరికి పిల్లలకాండి
ఆ లేదండి ఇంట్లోనే ఇంట్లో వర్కు అంటే ఇంట్లో ఏమైనా ఇగా వెజిటేబుల్స్కి సంబంధించినవి కానీ నెక్స్ట్ కిరాణం సమాన్లు అట్లా తీసుకెళ్ళడానికని వచ్చామండి ఉమ్ అవునండి మా విలేజ్ లో కూడా షాపులు ఉన్నాయి కానీ ఇక కొంచం రేట్ ఎక్కువ విలేజ్ నుంచి అంటే రేట్ ఎక్కువ ఉంటాయిగ విలేజ్లో
అవునవును రేట్స్ బాగుంటాయి మళ్ళీ అన్నీ అయ్ ఐటెమ్స్ కూడా ఎక్కువగా దొరికయ్
దొరకాయండి అవునండి అందు కోస అనేసి ఒకేసారి మంతకిసరిపడ తీసుకుంటాం అండి
అవునా ఉహు ఉమ్ టీ తాగరా అండి ఇంగా షాపింగా
ఆ ఆ షాపింగ్లోనే ఉన్నామండి
ఆహా ఇంకా
ఈ ఆయైనా గుడా ఏ షాపింగు అని అంటే ఇక్కడికొచ్చేసి గుడా క ఖచ్చితంగా ఓ ఫైవ్ సిక్స్ థౌజండు లేకుండా షాపింగ్ అనేది చెయ్యలేమండి
అవును ఈ రోజులల్ల అన్నిటికీ రేట్లు బాగున్నాయ్ ఏదిగొన్నలన్నా హూమ్
చాలా రేట్లున్నాయండి
అవును ఏది గొనలన్నా రేట్లు బాగున్నయ్
ఊ పాతకాలంల ఒకటి రెండూ చ్చేటివి ఇప్పుడు ఎంత మనీ ఉన్నా గుడా సరిపో సరిపోవట్లేదు ఇంకా ఇంకా అన్పిస్తుంది ఏదో ఒక ఐటెం తక్కువనే వొన్పిస్తా ఉంటది
అవునండి ఈ రోజులల్లో కొనాలంటే చాలా కష్ ష్టమే పిల్లలకెన్నీ అప్పుడు థౌజెన్ బెడితే థౌజెన్ బెడితే నెలకొచ్చేది ఇప్పుడు థౌజెండు గుడ గాదు ఫైవ్ థౌజెన్ వెట్టిన నెలకు సరిగ్గా జరుప్ పోట్లేవు అట్లైతన్నాయ్ ఆ తక్కువుంది అంత రేట్లు ఉంటాన్నాయ్ మేడం
ఊ నెక్స్ట్ ఇంగొగటి ఏంటంటే ఇం ఇంకా ఇక ఈ జండ్రేషన్ తగ్గట్టు ఖర్చులు బెరిగాయి ప్లస్ మళ్ళీ మనీ గుడ వ్యాల్యూ ఎక్ కొనే ఉంది అయినా గుడ మనీ అసలు ఎవ్వరు గుడా పట్నే ఇది విల్వ లేకుంట ఆ విల్వ లేకుంట ఉంది ఏ దీస్కుందామన్నా ఫుల్లు రేట్లు అసలు
అవును మా గ్గుడ పిల్లలకు షాపింగ్ ఏద్దాం అనుకుంటే ఇవి జూడ బొయినా ఫుల్ రేట్లు బావుంటన్నాయ్ మేమ్ గుడ దీస్కోవాలి ఇంకా బ్యాగులు బాస్కెట్లని ఇంకా షాప్ షాపింగ్ జెయ్ల మేడం మేమ్ గూడా స్కూల్ స్టాట్ టైనా గదా పిల్లలకి ఇంకా షాపింగ్ జెయ్లేదు అన్ని ఐటమ్స్ నోట్స్కి వాటికి వీటికి చాలా డబ్బులైటట్టున్నాయ్
ఆ ఇగ అవుతాయండి ఇగ స్కూల్ స్టార్ట్ అయింది గాబట్టి ఇగ మన మ్యాక్సిమం ఇగ అవి తీస్కోకుండా తప్పదు గదండి ఖచ్చితంగా దీస్కోవాలి
అవును లేకుండా ఉండలేము కంపన్సరిగా తీస్కోవాల్సిందే
అవునండి
ఊ మీ పిల్లొల్ల షాపింగ్ అయిపేయిందా మేడం తీస్కున్నారా
అంటే ఇగ ఇంకెక్కడ మేడం కాలేదు కొన్ని కొన్ని ఐటమ్స్ దీస్కున్నాము ఇగ అన్నీ ఒగే త దీస్కోడానికి డబ్బుల్ లేకపోయుండే కొన్ని కొన్ని ఐటమ్స్ తీస్కున్నాము ఇంకా ఇగ తీస్కోవాలి మేడం ఇంగ టైం ఉంటది ఇంకా మనీ అడ్జస్ట్ గావ ట్లేదు
అవును ఊ ఊ
ఊ మనీ అడ్జెస్ట్ గావట్లదనేసి కొంచెం కొంచెం ఇగ చూస్తున్నాం అండి ఇగ కాన్ తీస్కోవాలి గదండి ఇవ్వాళ గాకపోయ్నా రేపైనా రేప్ గాక పోతె ఎల్లుండైన దీస్కోవాలి గదా
ఆ అదే తప్పదిగ తీస్కోవాల్సిందే గని ఉహు మేమ్ గుడ ఇంకేం దీస్కోలే పిల్లలకి
ఉనా
బుక్స్ కోసమనే జూస్తాన్నం
అవ్నన్
మేమ్ గుడ ఊ ఊ హూ
ఇంకా అండి
ఇంక మేడం ఇంకా చెప్పండి
చెప్పాలండి ఇంక ఇంక అంటే మీరు ఎలా తీస్ స్కుంట అంటే మీరు కూడ మంత్లికి సరిపడా ఐటమ్స్
మంత్లికి సరిపడ మేము కూడ ఇక్కడ ఒకటి దొర్కుతే ఒకటి దొరకదు అందుకోసం అని మేము కూడా మంత్లీనే ఎప్పుడు ఆ తీస్కుంటాం ఒకేసారే తీస్కుంటామండి అన్ని ఈ సూప్స్ గానీ ఆయిలైన అన్నిటికి ఇంట్ల సామానన్ని ఒక నెలకి సరిపడే అన్ని ఓకే సారి తీస్కుంటాం మేడం ఇగ పిల్లలు ఉంటారు కదా స్కూల్ వెళ్తారు ఇగ అప్పటికప్పుడు అన్నీ ఏం తెచ్చుకోలేము కదా అని నెలకోక్సారి తీస్కొచ్చు కుంటాం మేము గుడ
ఇ అదే బెటరండి ఇంక ఇట్లా ఇన్విజువల్గ కొనడం కంటే కొంటే ఇంకా ఒక రూపయ్ ఎక్కువనే అవుతది కానీ తక్కువేం కాదండి ఇగ ఇట్లా కొన్నది కాని కొంచెం బెటర్ కదండి
ఈ అదే అని మేము కూడ అట్లనే తీస్కుంటాం మేడం నెలకొక్కసారి తీస్కుంటాం ఇగ
అవునా అండి అంటే ఒకవేళ అంటే నెల కు ఓకేసారి తీస్కుంటే మ్యాక్సిమం ఎంత అవుతదండి
మక్సిమం అయి అయితాయి అండి సిక్స్ సెవెన్ దాకా అయితాయ్ ఇంట్ల మనకు అన్నిటికీ చాల ఉంటానయి కదా ఈవ ఈ లిక్విడ్స్ అని సోపులు ఆ సర్ఫ్లకన్నిటికీ చాల పడ్తాన్నాయి కదా ఆయిల్కి ఎక్కువ రేట్ ఉంటాంది సామాన్లలో అన్నీ కొనాలన్న చాల రెట్లు ఉంటాయి షాంపులు సబ్బులు సో పులు అవి ఇవి అని జీలకర అవొ ఇవొ అల్లం వెల్లుల్లి ఇవన్నిటికీ చాల రేట్లు ఉంటాన్నాయ మేడం
ఆ ఏది కొందామన్నా ఇ డబ్బు డబ్బు డబ్బులెనాయే డబ్బులూ ప్రతి దానికి మళ్ళీ రేట్లు అయినాయ
అవును మేడం ఉ ఇంక
ఇంక ఆ చెప్
ఏముంది మేడం ఇంక ఏం ఏం లేదు ఏం చేస్తల అని అనుకుంటున్న ఎట్లుంది మేడం వెదరు మీ సైడు వర్షం ఇట్ల ఏమన్నా ఉంద
ఏమున్ అంటే మార్నింగ్ ఓచ్చిందండి కొంచెం ఇప్పుడై అయితే ఏం లేదు ప్రజెంటు ఉ మామూల్గానే ఉందండి
ఆ
వర్షాలు కూడ ఈసారి తక్కువనే ఉన్నట్టు ఉన్నాయ అండి వర్షాలు చాల ఎండలు కొట్టాయి కదా ఎంత వర్షం పడినా కూడ ఇంక తొందర డ్రై అయిపోతుంది
ఆ డ్రై అయిపోతే అవ్ను వాతావరణం దేవటి ఆ పాపం రైతులక్కూడా కొంచెం ఇబ్బందే ఉండది మేడం ఈసారి ఈ పాటికి పత్తి గింజలు పెట్కుంటోళ్లు ఈ టైం వరక్ కూడే ఇంకా కొంచెం రైతు రైతులకు కష్టంగానే ఉంది వర్షాలు పడ్తే బాగుంటది గని అ యి ఎట్లుంటదో ఈసారి ఎక్కువ ఉన్నాయి ఎక్కువ లెవ్వు అ టాళ్ళు కొందర్ ఏమో ఉన్నాయి అంటాళ్ళు ఎట్ల ఎట్ల ఉంటందో
చాలా చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి కదండి ఈసారి చాలా ఎండలు కోటాయి యే సంవత్స
ఈ సంవత్సరం బాగ ఎండలు ఉన్నాయి మేడం ఎన్నలు ఇప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడు లేవ్వు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు లెవ్వంట
ఊమ్
ఆకాలైతాంది
ముందే ఉంటయి
ఊమ్ ఇంకా మేడం
చెప్పాలండి
ఇంకేముందండి వంట ఎంకాయ్ కూరగాయ్లు తీస్కుంటాళ్ళు మరి షాపింగ్లో ఏమేమ్ తీస్కున్నారు
టేబుల్స్ అంటే షాపింగ్లో అది ఎంటిక మళ్ళీ సరిపడా మార్నింగ్ ఇ ఆయిల్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ అయిపోయిందండి హెయిర్ ఆయిల్ అ ఇట్లా ఇంటి సామాన్లు అయిపోయి సమా ఎక్సట్రా కూడా ఉన్నా కూడా కొంచం
దమ్ మీరు హెయిర్ ఆయిల్
కోక్ కోకోనట్ అయిలే అండి
కోకోనట్ అయిలేనా అశ్విని వెతే బాగుంటదని అంటాళ్ళు అందరు ఈ మధ్యలా అశ్వని కై అయితే ఆయిల్కి మంచి జుట్టు పెరుగుతంది అని అంటాళ్ళు మేమ్ కూడా కోకోనట్ ఆయిలే వాడ్తాం అండి
ఉం నేన్ కూడా కోకోనటె అండి ఏమో అందర్ అదే ఏ అంట అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు అంటూనే ఉంటారండి కానీ ఇగ ఎప్పుడూ యూజ్ చేయ్లేదండి
ఆ ఇంకా ఈ గోరెండా కూడా మంచిగా పేస్ట్లాగా చేస్కొని జుట్టుకు పెట్కుంటే ఈ చుండ్రు ఇ కొంచెం నిమ్మరసం కలిపి ఇడ్నే వీడ్ అయితే మంచి ఉంటందట మేడం ఒక్ టై ఒకసారి ట్రై చేయండి అట్లా మంచిగా హెయిర్ కూడా వైట్ హెయిర్ కాకుండా కొంచెం రెడ్ కలర్లో మన ఆ మ్ గోరెంటకుది ఎట్లుంటది అది పేస్ట్ మనకి ఎట్లా చేతిలో వండుతుందో అట్లా ఉంటాందట ఉమ్
అది కాకుండా ఇంకోటి అంటే ఏంటి మాందార బఒక్కరెక్క మందార ఉంటదంటా చూడండి ఆ ఒక్కరెక మాందార కూడా పూలు కూడా
బాగుంటదట అ పూలు ఉ ఆ ఇగ ఏసి మంచిగ ఆ జుట్టుకు పెట్టుకుంటే బాగుంటదట అంటాళ్ళు
ఇది కూడా హైర్ కూడా తొందరగ పెర్ తుందట కదండి అంటే అంటే హైర్ కూడా లేదు లేదండి ట్రై చెయలేదు ట్రై చేస్ అండి చెయలేదు చేస్ స్తే బాగుండు అనిపిస్తే గాని ఇగ అంత ఎందుకో ఇంట్రెస్ట్ ఉండదండి ఉ చూసినప్పుడు చెప్పినప్పుడు ఎవరైనా ఉ
కలబంద ను మెంతుపొడి ఉంటాయి కదా అవి మెంతులు అవి మంచిగా పేస్ట్ లా చేసి ఆ ఆయిల్ వేసి ఆయిల్ డి ఆ ఆయిల్ మంచిగా డీప్ గా ఉన్నంత వేడై ఆక ఉంచి దాంట్లో ఆ కలమంద గుజ చూన్ను ఈ మెంతపొడి ఈ రెండు ఒకటి ఏసి మంచిగా పేస్ట్ లాగా ఉంటది కదా వాటిని ఏసి బాగా గా నూనెలో ఏంపిన్ తర్వాత లాస్ట్ కి కొంచం బ్రౌన్ కలర్ లాగా వస్తది అయిలు అది పెట్టుకుంటే మాత్రం కొంచం స్మెల్ వస్తది మెంతపొడి చేదు చేదు వాసన వస్ త్తది కలమందా కూడా ఆ ఒకసారి ట్రై చేసినామండి కానీ ఇగా ఇంప్రూవ్ అంటే జుట్టు రాలడం అయితే ఆగాలే గానీ కాకపోతే తల నొప్పి తగ్గేదండి కొంచం మంచిగా మన నవరత్నా ఆయిల్ లగా తలకు కొంచెం గట్టిగా ఉండేది మంచిగా ఉండేది గాని మసాజ్ లాగా అనిపిస్ సే గానీ ఇగ ఒక్క ట్రై చేసినాం గాని ఇగ ఏద చేయడానికి కూడా వీలు లేక ఓ చాల రోజులు అయితాంది అండి సమ్మర్ లో ఒకసారి చేసినం అంతే ఇగా మళ్ళీ ఆ అదే అదే ఒక అదే అనుకున్నాం గానీ ఇంకా మళ్ళీ ట్రై చేయలే అండి కాకపోత్ తే ఆయిల్ పెట్టుకున్నప్పుడు మాత్రం మంచిగా తలకు మసాజ్ లాగా ఉండేది మంచిగా అనిపించేది ఇగా నైట్ పెట్టుకొని మార్నింగు తలస్నానం చేయొచ్చు లేకపోతే మార్నింగే వన్ అవర్ తలస్నానం చేసే ముందు వన్ అవర్ పెట్టుకుని అయినా తలస్నానం చేస్తే ఇగ మనకి స్మెల్ అనేది ఉండదు ఎటు పోయినా గానీ అట్లా చేయొచ్చు ఊ అట్లయితే బాగుంటది అండి
ట్రై చెయాలండి చెయ్యాలి అనిపిస్తది ఎవరైనా చెప్పినప్పుడు అవి చేయడానికి ప్రాబ్లం అనిపిస్తది అండి
ఆ ఇగ టైం ఉండదు ఏ ఒకటి అంత ఇంట్రెస్ట్ ఉండదు చేయాలెం మళ్ళీ ఉ
అలాంటి చూసినప్పుడు యూట్యూబ్ లో అలా ఇలా చూసినప్పుడు చాలా చెయ్యాలి చెయ్యాలి అనిపిస్త టది గని ఇంకేం చేయలేము ఉ ఉ
ఏం చేయలేము ఈ చేయడానికి కూడా కొంచం ఇబ్బంది ఉంటది ఇ అటు ఇటు మనం ఏటన్నా ఉంటే చేయలేమ్